ఆ చెప్పండి
ఆ అక్క మీరు బతుకమ్మ పండుగ అప్పుడు ఎట్లా జరుపుకున్నారక్క
బతుకమ్మనా మేమైతే బతుకమ్మకి ముందు బతుకమ్మకి నైన్ డేస్ ముందు అంటే ఎంగిలి పూలు స్టార్ట్ కాకముందు బో డ్డెమ్మ అని చేస్తరు ఒక నైన్ డేస్ తొమ్మిది రోజులు జరుపుకుంటర్ అది అంతే అద్ మట్టి తోన్ చేస్తరన్నమాట
అవునక్క
ఆ ఇగ మీ స్టెప్స్ ఇలా చేస్తారన్నమాట అలా చేస్తారు. దాన్ని బొడ్డెమ్మ అని పిలుస్తాం. అది తొమ్మిది రోజులు చేస్తాం చేసుకుంటాం ఆ అవును వాటికి రోజు పసుపు కుం అంటే వాటి రోజు మట్టితోని ఇంట్ల కొంచం వాటర్ తోని కడిగి పస్పు కుంకుమ పెడతాం అలాగే ఆ అవును పువ్వులు బొట్లు పెట్టేసి ఆ తర్వాత తొమ్మిదో రోజు ఇంకా రోజు చిన్న పి ల్లలు ఆడుకుంటారు కదా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు రో ఆ బొడ్డెమ్మని ఆడుకుంటారు తొమ్మిదవ రోజు ఏదైనా ఒక ప్రసాదం నైవేద్యంగా పెడతాం ప్రసాదం నైవేద్య ద్యంగా పెట్టీ అది ఆ బొడ్డెమ్మని పంపుతరన్నమాట. ఇగ తర్వాత తొ ఆ తొ అది తొమ్మిది రోజులు అయిపోయినంక బతుకమ్మ స్టార్ట్ అయితది ఫస్ట్ ఎంగిల్ పూల బతుకమ్మతోని స్టార్ట్ అయితది. ఒకటోవ రోజు
హ్మ్
ఎంగిలి పూల బతుకమ్మ చిన్నగనే చేస్తారు రెండు చేస్ స్తరు. రెండు బ
చిన్నగ చేసినప్పుడు మంచిగా చిన్న చిన్న పిల్లలు అందరు ఆ మంచిగా రోజు వారి పోతా ఉంటారు మంచిగా ఆడుతా ఉంటరు. రోజు ఉమ్
అలా అయ్యయ్యో అవును రోజు మంచిగ అందరు ఆడుకుంటారు ఫస్ట్ రోజు మంచి గా అందరు స్తారు
కానీ అక్కడ అయితే ప్రసాదాలు ఏందిచ్చిరని ఎవరు ఏమేమి చేస్తారనే ఏక్కువ ఆడుడుకంటే ఎవర ఏమి తెచ్చిరా అని మంచిగా అనిపిస్తంది వెళ్ళు ఇది తెచ్చి తీస్తే అని అట్లా బాగా అనిపిస్తాఉంటది అన్నట్టు ఉమ్
నో ఫస్ట్ రోజ్ కేమో నీళ్ళలో పంపొద్దు ఏదైనా చెట్టు కింద పెట్టాలి బతుకమ్మని అనీ అంటారు ఉమ్ మళ్ళీ సెకండ్ రోజు ఆ సెకండ్ రోజు నుంచి మళ్ళీ ఇగా మన ఇష్టం అది ఒక బాత్ మాములుగా రెండు బతుకమ్మలు కూడా తీసుకపోవాలి ఉమ్ ఆది పోయినాక ఆది సెకండ్ డే నుంచి మనం నీళ్ళలో వంపుచు బతుకమ్మ నీ
ఉమ్
మళ్ళీ ఆరవ రోజు ఆడరు కదా ఆ రోజంట బతుకమ్మ అంటే పార్వతి అలుగుతి గంట అవును ఆ రోజు ఆడరు ఇక తొమ్మిదో రోజు
మళ్ళందరిగా అక్కడంతా ఫ్రెం ఆ అప్పుడు అక్కడ అందరుూ ఫ్రెండ్స్ ఆడుస్త ఉమ్ ఉమ్
అమ్మ
ఉమ్
తొమ్మిది రోజులలోనే తంగేరు పువ్వు గునుగు పువ్వు
లిల్లీ పువ్వులు అని ఉమ్ బంతి పువ్వులు పేక్ పువ్వు మ్మ్ అప్పుడు బతుకమ్మకి ఇంగ ఆడవళ్ల షాపింగే అసలు
ఫస్ట్ కొన్ని అంట పసుపు కుంకుమ యేసి లేదంటే ఉమ్మడికాయ ఆకులైనా పెడతారు పెట్టినాక ఫస్ట్ మనం
ఆ అవునవును
తంగేడు పూల వరకు వొస్తే బాగుండు
మ్మ్
తంగేడు పువ్వు ఒక వర్స పెట్టినంక పోము సీతమ్మ జడలో పువ్వు
మ్మ్
వాని
మ్మ్ హ్మ్
సహన్
అవును హ్మ్ వాయిస్ కట్ అవుతుందక్క హలో
మంచిగ దేవుని మంచిగ రెడీ అయి బతుకమ్మ చేస్తారు వచ్చి ఎవరు ఏం తినరు పేర్చే వాళ్ళు హలో హలో